ఏం చేస్తున్నవ్
ఆ చెప్పు
స్తున్నావ్
ఉన్నదే కాలి నువ్
నేను కూడా కాలియే
తీనారా
తిన్ ఆ మధ్యాహ్నం తిన్నా ఇప్పుడు తినలే ఇంకా
తప్పతస నేను కూడా మధ్యాహ్నం తిన్న
ఉహు ఏ టైంకి వెళ్ళిళ్ళు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి?
మధ్యాహ్నం ట్వెల్ కి స్టార్ట్ అయినం ట్వెల్వ్ థర్టీ ఆ ట్వెల్వ్ ఫార్టీకి స్టార్ట్ అయినం ఇక్కడ
హ
థర్టీ కి స్టార్ట్ అయి మనిషికి థౌసండ్ రూపీస్ ఏసుకొని ఇచ్చినప్పుడు నైన్ థౌజండ్ మనిషికి థౌజండ్ రూపీస్ ఏసుకొని ఇచ్చినం మనీ
ఆహ
మ్
ఎంత మంది ఎళ్ళను
నైన్
మ్ హు మళ్ళీ ఏ టైమ్ తిరుతాను ఎళ్ళు
మళ్ళీ ఫైవ్క క క ఒక ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి ఆ ఫోర్కి నేను
ఆహా
మ్మ్
ఇవాళ కాలేజ్కి ఎళ్ళలేద ఇగ
వెళ్ళ
కాలేజ్కి వెళ్ళలేద
పొద్దున పోయిన పొద్దున పొయ్ మధ్ మధ్యాహ్నం బ్రేక్ ఉంటది చూసినవ పొద్దున బ్రేక్
హా
కమ్మి ఇటొచ్చి ఇటే ఉన్నా
ఆహా ఇంకా ఏం చేస్తున్నారు
చెప్పాలి ఏం లేదు ఖాళీ తిరుగుతానం బిల్డింగ్ మీద
మ్ హు
పిన్ని ఏం చెత్తాంది
బయిట కుర్చుంది.
చేస్తలే ఆడు నాకి టాస్క్ వత్తలేదు ఇంక
టైం అయిపోయినట్టుంది
ఛి ఇప్పుడు ఎంత పడతయి నాకు
నువ్వు ఎన్ని కాల్స్ రిసీవ్ చేస్తే అంత పడతయ్
హ్మ్
నేను అందుకే పంపినాక వెంటనే చేసుకోవాలి
నువ్వు పంపిన వెంటనే అంటే నాకు అద్దలోకే నయన ఇదే టాస్కో వచ్చని చెప్పి ఆయన నువ్వు చెప్పు నువ్వు చెప్పా నువ్వు చె ప్పాలి నాకేం తెలుసు దా అది ఇదే కావచ్చ అని చెప్
అక్కడ అంత క్లియర్గా ఇంగ్లీష్లో కూడా ఉంది ఫోన్ ఆ ఫ్రెండ్ అని
ఫోన్ ఆ ఫ్రెండ్ ఉన్నాయని అది జూడలేదు కదా చూస్తే చూసి ఇచ్చి ఇడిచిపెట్టిన నేను నువ్వు చెప్పాలె ఫోన్ చెప్తే అయిపోయే అతడు ఉంటే ముందే ఫోన్ చేసి చెప్పు నాకు ఇంకోసారి
సరే
అవి చూసుకుని చూసి ఇడిసి పెడతా గట్లంటి పట్టించుకొను
నేను మంచిగా ఆ ఫామ్ లో డీటెయిల్స్ ఫిల్ చేయండి అని నేను మెసేజ్ కూడా పెట్టిన గ్రూప్ లో క్లియర్గా
నీకు దీంది కావచ్చు అని చెప్ప అనుకున్నా నాకేం తెలుసు అలా అని
నువ్ అడగాటి కదా
నువ్వె నువ్వు నువ్వు చేసి అడగాలి నువ్వు చేసి చెప్పాలి గిట్ల చేసుకోరా అని చెప్పాల నువ్వు
సరే నేను కాల్ చెప్పిన మెసేజ్ అయితే చేసినా మార్నింగ్ టైమ్ లో చేసినావా లేదా ఇది అని నాప్పుడు చేస్తా చేస్తా చెయ్యాలి అని చెప్పి మళ్ళీ సాయంత్రం కాల్ చేసి చెప్పినా
సరే ఇంకోసారి చేత్తే చెప్పరాదు అట్లా అట్లాంటి ఉంటే చెప్పుముందే
ఈ కాల్స్ తి మళ్ళీ వస్తదో రాదో.
ఏంటిది కాల్స్కి
ఇప్పుడీ ఇట్లాంటిది కాల్స్ది మళ్ళీ వస్తదో రాదో.
ఉం ఛి వత్తే బాగున్ను టూ తౌసండ్ ఒత్తు ఇంకా అత్తాయి గదా టాస్కుల్ చాన్నే వత్తాయి గదా. ఊ ఎంతా ఎన్ని తా ఎన్ని రోజులకు ఒక టాస్క్ వత్తది.
నాకైతే అప్పుడెప్పుడో వచ్చింది నిన్న నేనూ అటూ డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చింది ఒక టాస్క ఆ తర్వాత మళ్ళీ నీకు మొన్నట్లో కాల్ చేసిన చూడు అప్పుడొచ్చింది.
హ్మూ
మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడొచ్చింది
ఇప్పుడు వరకు ఎంతా ఎన్ని పై ఎన్ని మనీ వచ్చింది.
ఫై థౌసండ్
మా సరే అనీ ఇలా మనీ ఐతే కొట్టొచ్చు గదా ఒకా ఫై హండ్రెడ్
అందులో మనీ మమ్మీ దగ్గరికి ఎళ్తాయి మమ్మీ ఫోన్ పే లోకి.
నువ్వు కొట్టచ్చు గదా ఒక ఐదు వందలు. తక్కువస్తాయని చెప్పు పిన్ని తోని
ఆ మా మమ్మి అందులో చెక్ చేయదా ఇగా
ఊహూ ఛి మంచి ఆఫర్ మిస్ అయ్యిందా రెండు వేలు ఒక్కసారి.
హా ఇప్పుడు నువ్వు ఎన్నీ ఎక్కువ కాల్స్ రిసీవ్ చేస్తే దానిక్ గూడా మనీ పడతాయి.
ట్వంటీ కన్నా ఎక్కువ చేశినా ఏం గాదా.
ఇప్పుడు మేం నీక్ ఎన్ని చేశినా అదీ నీకు కౌంట్ లోక్ రాదు నువ్వెన్నా మాట్లాడుకోవచ్చు మేం చేస్తే.
నీకు ట్వంటీ యే నాకు అన్లిమిటెడా. ఊ సరే మళ్ళా ఇంకా చెయ్యి ఇంకా ఎన్ని ఇంకెన్ని ఇంకెన్నున్నాయి నీకు
నేను ఇంకో ఫోర్ కాల్స్ చేయగలుగుతా నీకు
అయితే అట్నే మున్నావర్ తోన్ చేపీ ఇగా అంబిక తోన్ చేపీ. ఏ ఏదో మాట్లాడతాం కాన్ తీ తిన్నావా పన్నవా ఏం చేత్
చెప్తా ఆమెకి ఆమె ఏం చేస్తదో లేదొ ఆ ఆమె మాట్లాడకుండా వాళ్ళ మమ్మీకి ఇస్తే వాళ్ళ మమ్మీతోటి మాట్లాడు. వాళ్ళ మమ్మీ చాలా ఫ్రెండ్లీ ఆమె కంటే ఊ వాళ్ళ మమ్మీకి ఇంకా పర్ఫెక్ట్ వచ్చు.
ఏం గాదు మాట్లాడమను
ఊ చెప్తా
ఊ
అంబికా ఏమో చేస్తదో చెయ్యదో ఇప్పటివరకు నేనే చెయ్యలే ఆమెకి మెసేజ్ చేశినా గాని ఇంకా మరి చూడ అ లేదు
ఫోన్ జేసి చెప్పు మాఅన్నకి చెయ్యి అని
ఫస్ట్ నాతొటి మాట్లాడింది ఆ తర్వాత చెప్త
ఉమ్ సరే ఇగ నాకు మనీ కావలె కావట్టి నువ్ చేపియాలె నీకూ ఇప్పుడెవరి దగ్గరున్నది చెప్ నాకు ఒకటున్నది
లడ్డు దగ్గర శివ దగ్గరా చిన్నత్తమ్మ దగ్గర మిన్ని దగ్గర పెద్ద చిట్టి దగ్గర చిన్న చిట్టి దగ్గర
ఉ శివ దగ్గర
హు శివ చేయలేదా నీకు
చెయలే చేషినగనొకటీ ఒకటి ఫెలయింది ఒకటీ సగంసేప్ మాట్లాడీ త్రీ మినిట్స్ మాట్లడిన కట్టయింది
అయ్యో అతన్ రెండు కాల్స్ వేస్ట్ అయినట్టే
అంటే కరెక్ట్ అయ్యి కొద్ ఒక కొద్దిసేపు మాట్లాడినంక ఫెల్ అయి తే అది రిపోర్ట్ రిపోర్ట్ ఇష్యూ అన్జెప్పీ ఆ ఏంగాదు కన్సల్ట్ చేత్తరని జెప్పిండు వీడియో జూష్నా నిన్న
అవునా ఏమో మరె
అంటే సపోజ్ నువ్ టా మాట్లాడినవనుకో కొసేపు ఆ కాల్ కట్టయిందనుకో అదీ వాళ్ళ అంటే వాళ్ళ పోతే రిపోర్టిచు అనిజెప్పి పోయ్యి సిగ్నల్ ఇషూ అనిజెప్పి పడతది కాని సపోజ్ ఫస్టే కాల్ చేసినప్పుడు ఎత్తక్ పొయిరనుకో అది వ అది పడదు రిపోర్ట్ ఆ సపోజ్ సిగ్నల్ లేకపోయి అదీ కట్ అయిందంటే ఏంగాదది రిపోర్ట్ ఇష్ ఒక్కన్సిడర్ అయితదటది
ఆహా
మ్మ్ మళ్ళా ఇంకోటి ఏంటిదంటె టాపిక్ కన్వర్జేషన్ ఉన్నది జూషినవా
హా
ఆ మ నువ్ నువ్వు మాట్లాడినదానికి నేను మాట్లాడేది రిలేవేంట్ ఉండాలి లేకపోతది గూడా రిలెవెంట్ లేకపోతే మనీ తక్కువత్తయట
అవును
రిలెవెంట్ మాట్లాడుకోవాలి ఇప్పుడిద్దరం మాట్లాడుకుంటె
అట్లనే మాట్లాడుతున్నం కదా
అట్నే మాట్లాడుతానం గనీ లడ్డుగాడు చేసినప్పుడు వేరే మాట్లాడ్నా
ఏం మాట్లాడినవ్ అంతగనం
వాడు ఒక్కటి చెప్తే ఈ అంటే నేను వాడు మాట్లాడుతాంటే నేను మా ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టాపిక్ దీని గురించి
ఆహా
ఉమ్
అయ్యయ్యో మనం ఇంకా ఈ యాప్ గురించి మాట్లాడొద్దు కాల్ లో
ఊహు
మనం అదే మాట్లాడుతున్నం కాల్స్ లో మొత్తం అసల్ ఆప్ గురించే
ఊ ఇంకా
చెప్పు
ఎంజెత్తాల్లూ శివాన్న ఫోన్ జెషిండా
చెయ్యలే నేన్ నిన్నా ఈ టైంకే అనుకుంటా చెయ్యాలని చేస్తే క్లాస్ వింటున్నా చెప్పిండు
ఉహు
ఇప్పుడు మమ్మీ మెసేజ్ పెట్టింది నీ క్లాస్ అయిపోయినాక ఫోన్ చేయి అని
హ్మ్
సుడాలి
ఉహు సరే మిన్నికి చేప్పి ఏయ్యిమంటా
ఉహ్
ఒక వరుసగా మాట్లాడ రాధా ఫోన్లో
ఏంటి
వరుసగా రెండు సార్ల చేయరదా
చెయ్యరాదు అనుకుం ఏమో నాక్ తెలిదు అంటే అట్లా చేస్తే ఊకే కంటిన్యూస్ గా వీళ్ళొక్కరికే చేస్తుంది అన్నట్టు తక్కువ మని వడ్తయి అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా ఫైవ్ ఫైవ్ కాల్స్ అట్లా
ఆహా ఓకే ఓకే సరే నువ్ మల్లా ఫైవ్ కాల్స్ అయిపోయినంక మల్లా చేయరాదు
మీ ఫ్రెండ్ ఫోన్కిప్పుడు చేయనా ఈ కాల్ తర్వాత
ఆ
మీ ఫ్రెండ్ ఫోన్కి కాల్ తర్వాత్
మా ఫ్రెండ్ మా ఫ్రెండ్గా లేడు వాడు తాగందూకి పోయిండు ఇప్పుడు రాడు
అయ్యి అతను ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నట్టు వేస్ట్ ఒడు
వాడు ఇయల ఏమైందంటే వానికి ఇయల ఎగ్జామ్ ఉండే వానికి సప్ సప్లై ఎగ్జామ్ ఉన్నది ఇయల వాళ్ళ సప్లై కూడా వాళ్ళ పిల్లనడిగి మనీ దాసుకున్నాడు ఆ పిచ్చోడు ఏం చేసిండ టే ఆ ఎగ్జామ్ కి పైసల్ కట్టిండు ఒకే రెండు సప్లీలకి కట్టుకున్నాడు
హా
సప్లిలు మా కాలేజ్ల ఎప్పుడైనా మధ్యానం పెడతారు
ఆహ్
అయితే ఈ ఇప్పు ఇప్పుడు నాడ్సే సప్లిలు ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అన్ని కలిపి ఒకేసారి వేడ్ తాళ్లు అన్నట్టు ఫస్ట్ ఇయర్ ఏమో మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఏమో పొద్దున అన్నట్టు
ఆహా
అట్లా నాడ్సే ఎగ్జామ్లల్ల మా దోస్తుగంది ఫస్ సెకండ్ ఇయర్ ఎమ్ టు ఏమో మధ్యాహ్నం పెట్టిరు
హా
ఫస్ట్ ఇయర్ మెకనిక్స్ ఏమో పొద్దున పెట్టిరూ అది చూసుకోక మా ఒడు ఒకటి ఎగోట్టిండు అంటే ఇయలా ఎగ్జామ్ ఉన్నది వనికి ఇయలా ఎగ్జామ్ ఉన్నది వాడు మ్యాథ్స్ మధ్యనమే రాష్నం కదా సప్లీలు నాకు మధ్యానమే ఉంటయి కదా అని చెప్పి ఇడ్సీపెట్టిండు ఒక ఎగ్జామ్ మధ్యానం రాసిండు వాడు పోయి మ్యాథ్స్ ఎమ్ టూ సెకండ్ ఇయర్ది
హా
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇయాల ఉన్నాది సప్లివానికి వాడు ఏం చేసిండు చూసుకోలే హల్టికెట్ చూసుకోకుండా మధ్యాహ్నం పోయిండు వడు ఆ ఎగ్జామ్ పొద్దున్నే అయిపోయింది
పిచ్చోడు ఆ మాత్రం చెక్ చేసుకోడా అతను
వాడ్ నాక్ హాల్టికెట్ పంపి సప్లి మా జన్రల్గా మధ్యాహ్నం ఉంటే గట్నే అనుకున్నాం అంద మేము కూడా అట్నే అనుకున్నాం
అయినా కూడా హాల్ టికెట్ లో ఒక్కసారి చూసుకోవాలిలేదా హాల్ టికెట్ లో ఇంకా గూగుల్లో
చూసుకుంటే అయిపో వాడు అత్నేయ్యాక అది కూడా ఎగ్జామ్ హల్కు పోయ్యి ఎగ్జామ్ హల్ టికెట్ అప్పుడు తీపించుకోనిమేండు హల్ టికెట్ తీపించుకోన్మేండు గని సిటింగ్ అరేంజ్మెంట్ ఉంటాయిగా
హ
అల్ల వాని నేమ్ లేదని చెప్పి ఎగ్జామ్రాయించకపోతే అక్కడ చెప్పిన్ వాడు సార్ గాడు అక్కడ తిట్టిండు వాన్ని పొద్దునపెట్టుకొని గిప్పుడచ్చినవెంది అని చెప్పి ఉమ్
సరే తర్వాత చేస్తా బాయ్
ఉమ్ బాయ్